ఆహ్.
ఆహ్.
ఏంజేత్తున్నావే.
ఏంజెట్లే! తిన్నవా?
ఆహ్ తిన్నా. తిన్నావ నువ్వు.
తిన్నా.
ఏం కూరా.
రా చికెను. మీదెం కూరా.
మాది మాది గూడా చికెనే. చికెన్ కోడిగుడ్ల పులుసు.
ఆహ్ ఇంకా మీ పాపెంజేత్తాంది.
పా పాలు తాగుతుంది పాప.
ఆహ్ అట్లనా.
ఉమ్.
ఏంజేత్తున్నావ్.
ఏం చేయలేను ఏం జేత్తారు చిన్నుగాడు వాల్లు ఏంజేతారు. మా ఒక దగ్గు. జలుబు ఒకటే చేసింది. ఒకటే దగ్గుతా ఉంది పాప.
సర్ది మామ
ఉహ్.
మీఅత్తగట ఏం జేత్తంరు.
అత్త పనికి బోయింది.
మావయ్య.
మావయ్య డ్యూటీకి పోయిండు.
ఉమ్ మీ ఆయన ఏం జేత్తండు.
మా‌ ఆయనా.
ఉమ్.
షికారుకుబొయిండు.
ఉమ్. ఇంకా.
ఏహె మా పిల్లగాళ్ళైతే ఒకటే ఆడుత్తల్లు.
ఏడ పిలగాల్లుకి పిలగాల్లు.
ఆ
ఇంకా.
భుజం మీదెసుకోనిబో.
ఆ.
ఏం జేత్తలు ఎప్పుడొత్తవ్ మా ఇంటికెప్పుడొత్తవ్
ఒత్త ఎప్పుడొత్తవ్ నువెప్పుడొత్తవ్
నేను రేపొత్తా రేపైనా ఎళ్ళుండైన ఒత్తా సూది ఏపియల్ల అప్పుడు
అదే ఆ సర్లే మరి ఇంకా ఏం జేత్తలు ఇంక టైమే గాట్లే
టైం ఐతాంది పోవాలి ట్రైన్ ఎక్కాలి ట్రైన్ గు బొవాలి
సరే నాకు పనుంది మారి రా. ఆహ్. అబ్బో.